హలో నమస్కారం అండి బాగున్నారా అండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి. తర్స్ డే ఫాస్టింగ్ అండి ఇందాకే తినేసానండి పడుకున్న ఇవాళ తోటకూర కదండీ
అవునా నేను ఇవాళ ఆలు ఫ్రై చేశానండి
తింటారండి ఇష్టంగా పిల్లలు ఆలు
ఆ ఆలు ఫ్రై ఏంటంటే మిర్చిస్ ఎక్కువ వేసి ఎల్లో ఏల్లోగా అంటే కారం ఎక్కువ వేస్తే రెడ్డిష్ కి వస్తది కదా అండి కానీ పిల్లలకి ఏంటంటే ఎల్ల్లోగా కనిపిస్త తే తినడానికి ఇష్టపడతారండి ఏక్కొక్క స్పైసీగా కాకుండా
కొంచెం లైట్ ఏగేఎల్లో లో వచ్చేసి అ ఇష్టపడతారండి అయినా ఆలు కర్రీ ఎందులోనయినా బాగుంటందండి చపాతి పూరి చాలా బాగు మళ్ళీ చిప్స్ కూడా బాగుంటాయిండి ఆలూ చిప్స్
పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి మేము ఏంటంటే పప్పు చేసినప్పుడు కూడా సైడ్ కి కొంచెం స్టఫ్ లాగా కూడా కొంచెం ఒక ఆలు అట్లా కట్ చేసి ఫ్రై చేసుకుంటామండి
వట్టిగా ఇట్లా వేంపుకొని తిన్నా బాగుంటదండి ఆలు కొంచెం ఏంటంటే లైట్గా ఉప్పు వాటర్లు వేసి కొంచెం ఉడకబెట్టేసి ఆయిల్ వేంపేసుకుంటే అయిపోతుంది లేకుంటే అది ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు సమ్మర్ లో వచ్చి ఆలుగడ్డ ఏంటంటే తొందరగా ఫ్రై కాదండి
ఆ కొంచెం అట్లా గట్టిగా ఉండేసరికి నేనే ఏం చేస్తానంటే పీలు తీసేసి ఆ సన్న కట్ చేసేసి కొంచెం ఒక్క ఫై ఒక టూ త్రీ మినిట్స్ వాటర్ లో
బటర్న్ సాల్ట్ వేసి ఉడకబెట్టేస్తారండి ఆ తొందరగా అయిపోతుది
నెక్స్ట్ దాన్ని కొంచెం ఇట్లా ఉడికినట్టు తేల్ తెలిసేసరికి ఆయిల్లో ఫ్రై చేసేస్తా అప్పుడు పిల్లలకి చాలా ఇష్టం అది విరిగిపోదు మనం ఎట్లా కట్ చేసినామో అట్లనే ఉంటదండి
అవునండి అవును మా పిల్లలు కూడా అప్పుడప్పుడు చిప్స్ లాగా వేసుకుంట ఆలు అంటే వాళ్ళ కూడా చాలా ఇష్టం చెప్పం ఆలు చెప్పసి ఈ సమ్మర్ లో కూడా చేసుకొని ఉంచుకుంటారు కదండీ ఎందుకు అంటే ఎండలు ఆ అప్పా సర ఎండ బతుదండి చపాాతి పూరి ఏ కూడా మమ్మీ ఆలు ఫ్రై చెయాలని అంటారండి ఆలు ఫ్రై ఇష్టపడతారు వాళ్ళు నేను కూడా చేస్తాను అండి చిప్స్ తను ఆ చక్కగా పొట్టు తీసి సన్నగా కట్ చేసి ఆ కాసేపు ఉప్పు వాటర్ లో వేసి ఆ మంచిగా ఆ ఉప్పు వాటర్ లో వేసి తీసి బయట ఎండకంటే మనం ఫ్యాన్ గాలికి పెట్టాలం ఎండకు పెట్టేస్తే మొత్తం బ్లాక్ అయిపోతాయి ఫ్యాన్ గలికి పెట్టేసి తర్వాత మళ్ళ నెక్స్ట్ డే ఎండకుట్టిన తర్వాత మొత్తం గలగల అయిపోతుందిండి ఆ ఫ్యాన్ ఉంచాలడి ఆ ఎండ కి అవునండి ఎండకేయాలి లేకుంటే డైరెక్ట్ ఎండక వేస్తే మొత్తం బ్లాక్ అయిపోతాయి అ ఓన్లీ సాల్ట్ వాటర్ లో వేయడంమద దాన్ని ఏమైనా ఉ వెడతారా ఆ సాల్ట్ వాటర్ లో ఎస్తే అంటే ఒక ఆ రోజు ఒక టూ డేస్ లో తర్వాత ఎండిన తర్వాత ఒక ఒక పూటకి రెండు పూటలకి ఎంపుకోవాల అనుకుంటే సరిపోతుందండి లేకుంటే ఉడకబెట్టాలండి ఫస్ట్
అవునా అదే ఉడకబెడతారనేసి తెలుస్తుంది అయితే
ఉండాలి కొంచం మం మంచిగా ఇంకా కొంచం ఉంచుకోవాలి మనం ఎప్పుడు పడితే అప్పుడే కోవాలి అని అనుకుంటే ఆ పప్పులాగా స్టఫ్ గా చాలా బాగుంటది కదండి. ఉడకబెట్టి, ఏంటంటే పప్పు చేసినప్పుడు చిప్స్ లాగా వేంపుకొని, పక్కన పెట్టుకని తింటారుగా.
మలుగా పిల్లలు కూడా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా
ఇలాగా మేంపి మంచిగా ఉప్పు కారం ఇట్లా ఎసెసి బాగుంట చి తింటారండి. ఇలా మామూలుగా అట్లా అయితేనేమో అట్లా ఎసుకోవాలి. లేకుంటే ఇట్లా ఎసుకొని డబ్బలలో వేసుకున్నా, కూడా మనకి స్టోరేజ్ పెట్టి మనకి చెమ్మ్ నప్ వేయించుకున్నా బాగుంటదండి మన చిప్స్ లాగాబ మీరు మరి ఏమంటారు. వడియాలు లాంటివి ఏమైనా చేసుకుంటారా అండి. సమ్మర్లో ఆ చేస్తామండి. అది బియ్యం ఉంటది కదా సగ్గుబియ్యం చేసుకుంటారాండి. కాదు కాని వట్టి మన బియ్యమే ఏస్ తమండి అవునా నార్మల్గా కొంతమంది సగ్గు బియ్యం కుడా వ వడల్ వడియాలు చేస్తారు. అవును కానీ మేము బియ్యం వడియాల చేస్ స్తామండి బియ్యాన్ని ఇట్లా ఆ మిక్సీ బట్టేసి మేమైతే సాయం అంటే మార్నింగ్ టైమ్ మిగిలిపోయిన రైస్ ఉంటది కదండి. ఆ
వాటిని మంచి ఇట్లా మెత్తగ నాన్ అంటే కొంచం వాటర్ వేసి గట్టిగా స్మాష్ చేసిస్తామండి. దాంట్లో నువ్వులు, ఆ ఓమా, కొంచెం జీలకర్ర ఇట్ల వేసేసి గట్టిగ అంటే మొ తో హలో విన్పిస్ స్తుందా అండి హలో వినిపిస్తుందా అండి ఆ వినిపిస్
ఆ వినిపిస్తుంది మీ వాయిస్ వినిపిస్తుంద అండి. ఆ వినిపిస్తున్ వినిపిస్తుంది అండి. ఇప్పుడే వినిపిస్తుంది. మెత్తగా ఆ ఏంటంటే మిగిలిపోయిన రైస్ ఉంటది కదండి దాన్ని మెత్తగా
సేస్తామండి చేతోటి
చేతుడి ఇట్లా మంచిగా నువ్వులు వేస్తాము. జీలకర్ర ఓమా అట్లా వేసేసి ఆ మన మురుకులు వచ్చే అది మూ మూత ఉంటది కదండి. దానితొటి మంచి ఇట్లా రౌండ్ ఒక టూ రౌండ్స్ అట్లా వేసెస్ మని అవును ఎండలో ఆరబెడతామండి. ఆహా అందులో ఓమా, నువ్వులు వేస్తార అండి. కొంచం అన్ని వేస్తా ఓమా నువ్వులు కొంచెం లైట్గా జీలకర కూడా వేస్తామండి. బాగుంటదండి. ఒక వండే అట్లా ఆరబెట్టస్ అంటే నెక్స్ట్ డే మళ్ళీ
యూజ్ చేసుకో అంటే చిప్స్ లాగా వాడుకోవచ్చండి. చాలా బాగుంటదండి. మొత్తం కర కరా ఉంటది.
అవునండి బాగుంటందండి మేము కూడా గా ని ఇట్లా బియ్యంతో బి అంబలి లాగా వేసి బియ్యం ఉంటది కదండి బియ్యాన్ని ఫస్ట్ ఏం చేస్తామంటే కడిగి బయట ఆరబెట్ ఆరబెట్టి గిరిన గిరినేలకిి పంపించి ఆ పిండి ఉంటది కదండి బియ్యపిండి ఆ బియ్య పిండిని ఏం చేస్తామంటే వాటర్ యసర్ పెట్టేసి మన అంబలి వేసినట్టుగానే వేసి అందులో కొన్ని నువ్వులు ఓమా
పల్చగానే చేస్తారా అండి
చేసి అవన్నీ వేసిన తర్వాత ఇక మొత్తం అంబలు ఎట్లా వేస్తారంటే అట్లా వేసిన తర్వాత ఒక క్లాత్ మీద ఒక దాంతోని ఇట్లా వేస్తామండి
కాటన్ క్లాత్ మీద వేస్తే మంచిగా తీయడానికి వస్తుంది కదండి
ఆ కాటన్ క్లాత్ మీద ఇంకా కావాలంటే కావాలంటే అందులో మనం కలర్ కూడా కలుపుకోవచ్చండి కలర్ కలర్ ఒడియాలతాయ్ అవునా ఆ పిల్లలు ఇష్టంగా తింటారు కదండి కలర్ కలర్గా
అవునండి ఇప్పుడు మనం షాప్ లో దొరికే పాపలు కూడా
కలర్ కే పిల్లల అయితే ఇవే కలర్ బాగుంది నాకు పింక్ కావాలి అది ఇనేసి కలర్ బా తీసుకుంటాం నార్ల్ప్పుడ అవుం పిల్లలు కూడా న తర్వాత కలర్ కలర్ స కలర్ కలర్ ఆ కలర్ అ కదండి
పింక్ కలర్ అ
ఆ అ
అ స
కలర్ పోపడాల అట్లా అట్లా ఫై అవి మొత్తం
బధ బ ఇంకా అండి హలో వినిపిస్తుందా అండి హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో వినిపిస్తుందా ఆ దూతుల త వచ్చ